దప్ చెప్పీ ఇ
హలో హలో
ఉమ్మ్ ఏం చేత్తున్న
లేదు చెయట్లేదు ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నా మీ ఎన్నింటికి వచ్చావ్ స్కూల్ నుంచి
ఇప్పుడే
ఉమ్
ఒక అరగంట అయితదైమో పావు గంట వచ్చి స్నానం చేసి
ఊమ్
ఇంకేటి మరి
ఏం టిఫిన్ దిబ్బరొట్టె ఇడ్లీ పిండితో హ కూరేంటి
రొట్టా
ఇవాళ కూర ఏం చేస్ తు నేను ఆవకాయ పచ్చడేసుకునీ తిన్న సన్నీకేమో నిన్నటి చికెన్ ఉంది హ ఇంకా నేను ఆవకాయ పచ్చడేసుకుని తిన్న
కూయియి
నువ్వు ఏం వండావ్
పరథర్ లీ
ఉమ్ అందుకేగా ఒక గ్లాసు మజ్జిగ ఒక గ్లాస్ సబ్జా నీళ్లు ఇప్పుడు కర్బూజకాయ తింటున్న ఉమ్ అవి కారం లేదురా పచ్చడసలు రంగే గాని సప్పగ ఉంది ఉహు
మొత్తం కారంగా ఉంది ఆ పచ్చడితో ఎండకేమో
ఉప్పు చాల్లేదు అంటున్నావుగా ఆ ఉప్పు కలపకపోయినావా నేను కలిపా ఇవాళ కొంచెం
ఈ
ఊమ్ హలో
హలో ఇంకేంటి సంగతి
హలో
వినిపిన్చట్ల
వినిపించట్ల నీ వాయిస్ కట్ అయితుంది
అవును నెట్ సరిగలేదా
అమ్మేం చేస్తుంది
టే బట్టలు మార్తేసుకుంటున్నాం చీరలు
హా హా అకె స ఏం చేస్తున్నాడు రిక్కీ
వాళ్ళు ఇద్దరు పైన ఆడుతున్నారు ఊ
రిక్కీ ఏం చేస్తున్నాడు అంటున్నా
అదే ఎదురింటి అబ్బాయి తోటి పైన ఆడుతున్నాడు ఆ అట్ల వినబడుతలేదు వాయిస్
ఎండక
ఎండలేదు చల్లగానే ఉంది ఎ
బాబాయ్ మాకు ఎండ తాట తీస్తుంది
మాకు కూడ అది ఎండ మామములుగా ఉంది కాదా ఇప్పుడు లేదు ప్రస్తుతం ట్యాంకు లో నీళ్లు వేడి కాలిపోతున్నాయి
ఉ అవును
ఇంకా ఏంటి సంగతీ
ఏ ఉన్నయిరా చెప్పాలి ఈ పూట అన్నమా
అన్నమే కూర ఉంది కొంచెం నిన్నటి రసం ఉంది
ఉ
సరిపోత
హు
మీరెం టిఫిన్ ఈ పూట
ఈ పోట బొంబై రావ్వ ఉప్మా
హఆ
పిండ్లు అయిపోయినాయిర
హమ్
రేపటి ఉప్మా చేయమన్నాడు ఉప్మ చేసుకుంటాం రే ఏంటా అని ఆలోచించించాలి
పూరి పిండి కలుపుకొని
పవరే పిండి అంటే గోధుమ పిండి అయి తేచ్చుకోవాలి మరి తెప్పస్తే సరి
అంతే
అమ్మో డిమార్ట్కి వెళ్దంటే ఎంత తక్కువ వేసిన
హు
ఎందుకు బ్యాంక్ ఖాతా ఇద్దో తెలియదు
ఆవును మా కూడ
అమ్మ అమ్మ బాబోయ్
హా
మేము అంటే ఆ సబ్బులు సరుకులు అయి తెచ్చుకుంటేనే ఐదు వేలాయినాయి
హా
ఇంకా సరుకులు అయితే వన్ టౌన్ లో అనేది తెప్పిస్తున్నాలా అక్కడ బాగోట్లేదు అసలు
ఆ
కొత్తే అంతే అవుతయేమో.
ఆ
ఆ మరి
ఏముందిర
చిన్నక్క ఫోన్ చేయల
చేేసింది మధ్యాహ్నం వాళ్ళ ఇంట్లో మోటర్ పాడైపోయిందంట నీళ్ళు లేవంట పొద్దున్నుంచి
అయ్యో ఆ
ఆ కిందోళ్ళందరు పొద్దున్నే లేసి పనులు చేసేసుకున్నారు ఇలా లెగవరుగా
ఆ
అంట్లు బట్లు స్నానాలు అన్నీ అలానే ఉండిపోనయంట
ఊ
మరి తెచ్చుంటారు ఒక గంటలో ఇత్తామన్నారంట మోటరు ఇంకా ఏం చేసి
సుమంత్
ఊ
హాయ్ అమ్ము
ఇంకా ఏమున్నయమ్మా చెప్పాలి ఏం టిఫిని ఇవ్వాళ్ళ మీది
ఏంటి అట్లు అట్ల పిండి ఉంది
ఊహు
అ
దోశలు దోసలు అమ్మా వారం రోజుల నుంచి అయ్యేదిన్నం ఇస్కుట్టిపోయింది
మాకు ఇంకా రెండు రోజులు వచ్చిద్ది
ఊ
రేప్ ఎల్లుండి వచ్చిద్ద ఒక రోజు బోండ లేసేత్తాను ఓరోజు దోసలే ఏసేత
ఊ
అ సరిపోద్
ఇంతే నానిగాడు ఏమన్నా ఫోన్ చేశాడా
చేయ్లా ఏ నీగ్ చేసాడా
పొద్దున్ చేసాడు ఇవాళ
ఏమంట
మామిడికాయ పచ్చడి పెట్టిచ్చా కదా అసలిగా ఎంత బాగుందో ఆవకాయ పచ్చడి రోజు అదే తింటున్నా నెయ్యేసుకోని అని చెప్పాడు కొంచెం నెయ్యేసి ఇంకా రేపటినుంచి అన్ సీజన్ అంటా ఎక్కడకి వెళ్దాం అన్ అన్నాడు గాయత్రి ఆళ్ళ ఇంటికి వెళ్దాం పదా అన్న
జరిగే పనులు చెప్పరా అని చెప్పాలాడికి
అదే మరి
అన్నాడు తిరుపతి వస్తాం అన్నాడు మొన్న నేను మొన్న మొన్నప్పుడు ఆ పిల్ల పెళ్ళి చేసినప్పుడు
ఊ
తిరుపతోద్దాం అంటే ఈ నెల వద్దులే వచ్చా నెలరా ఈ నెల ఆల్రెడీ మా ఆడ పడుచోళ్ళోత్తారు
ఊ
అని చెప్పా
ఊహు
కన్ వాళ్ళతో పాటు పంపిద్దాంలే అమ్మని నాపే వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటుంది
ఉమ్
ఎటు వాళ్ళు ఇరవై ఎనిమిది వెళ్తా వస్తారు వెళ్తారు ఇరవై ఆరు వచ్చి
ఉహు
వాళ్ళతో పాటు వెలుదువులే ఆడదిచేస్తారు గుంటూరులో అని చెపితే అప్పుడు కొంచెం ఆగింది పాప
ఉమ్
అదే ఇరవై ఎనిమిది నారాయణగకి బుక్ చేసుకున్నారండి అమ్మకు సీనియర్ సిటిజన్లో చూస్తే లేవు
ఆ
ఇంకా తత్కాల ఒకటి ఏమన్నా చేపిద్దాం
ఉ
అవును స
అఓకాే
హలో
ఆ ఆ వింటున్న
తత్కాల ఒకటి చేపిదాము
ఉ
ఇరవై ఏడు చేపితే ఇరవై ఎనిమిది నారాయణాగరికి వచ్చే సిద్దిగా పన్నెండు ఇంటికల ఇంటికి వచ్చేస్తుంది డైరెక్ట్గా
అ
వాళ్ళు ఉంటారు గా ట్రైన్లో దిగినాక సన్నిగాడన్నా వస్తాడు సరిపోది మళ్ళా ఒక్కతే ట్రైన్లో పంపించాలన్న టెన్షన్
ఉ
అని చెప్పి చేతే అప్పుడు ఇంక సరే అని ఆగింది లేదంటే నాకు జయించేయి నేను వెళ్ళిపోత నాకు జయించే వెళ్ళిపోతాను
మరి ఎందుకు వచ్చిందంట వారం రోజులు కూడా కాకుండా
ఆ వారం వారం కూడా అవ్వలేదు ఆయన వచ్చి ఎన్నాళ్లో అయినట్టుందంట మా ఇక్కడ ఏయిమా నేను మడతేస్తాను బట్టలు
అ
కనబల్లె మొహం మనం పెట్టుకొని మడతెట్టుకుంటుంది తిట్కుంటూ తిట్కుంటూ
చంద్రముఖి వచ్చేసిందా
వచ్చేసింది వస్తది అప్పుడప్పుడు మనం పట్టించుకో మనం కూడా
అదే
మనం పని చేస్తంటే అహ మనం వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా ఎలా తిట్టుకుంటూ చేసుకుంటుందో మనం అట్ట తిట్టుకుంటామేమో అనుకుంటుది నాక అది గమనించా కదా నేను అనుకుంటుది నేను పని చేేస్తానంతసేపు మొహం ఉమ్ అని పెట్టుకుంటది మళ్ళ తర్వాత మళ్ళా మాములుగానే ఉంటది మొన్నేమో ఏడ్ ఉంటుందే ఒక కళ్ళయి తుడుచుకుంటా ఉంది అని నేను అట్లా ఏం పట్టించుకోలే ఏం అడగలే
నాకు హాస్పిటల్ కి తీసుకెళ్ళమంటుంది రా కంట హాస్పిటల్కి తీసుకెళ్ళమంటంది కళ్ళు
ఆ
అక్కడ జగన్ తెలిసిన వాళ్ళు అంటారు అక్కడ చేయించుకో అని చెప్పా
ఆహా మాకేం చెప్పలేదే
చెప్పలేద అడిగుండదమ్మ అడగదుగా
ఏమంట కనులు
ఏమో నీళ్లు కారుతున్నాయా ఏ స్పెట్స్ సెట్ అవ్వలేదా ఏదేదో చెప్పిద్ది మరి ఏమో ఇప్పుడున్న నాలుగు రోజులు కూడా ఫోన్ వదల కుండా చూసిందిగా అందుకని ఏమో అనుకున్నా నేను కొత్త కన్ను కూడా సెట్ అవ్వలేదు అది
ఆహ్ అది కొన్నాళ్ళ టైం పట్దిద్ది లే కొత్త ఏదన్నా గాని
ఊ ఆ మధ్యాహ్నం తిన్న తో అనిందంట ఎక్కడ ఉండలేను నేను అని అంట
ఎక్కడ ఉండలేను అందా
ఆహా అదేంటోనే ఎక్కడ ఉండలేకపోతున్నా ఎవరింట్లోనూ ఉందట ఇంకా అప్పటి ఇంట్లో ఉండి పనోల్ని పెట్టుకొని చేయించుకో వంట మనిషి ని కూడా పెట్టేసుకో వండేసి వెళ్ళి పోయిద్దని చెప్పిందంట
ఊ
ఎక్కడ ఉండలేకపోతే
ఏమీ లక్కీ గాడు ఏదో ఉన్నాడు కాబట్టి
ఆ
ఉందిగానీ లేదంటే అస్సలు ఉండలేడు
అదే
ఆడు ఎళ్ళిపోయాడంట ఫాస్ట్ గా వచ్చి
వాడు ఇరవై నాలుగు వెళ్తాడుగా ఆ రోజే నాకు చూపించే అంటది పొద్దున్నే
ఆ
సరే ఇరవై ఎనిమిది ఆళ్లతో పాటు వెళ్దువులే మళ్ళీ ఒక్కదాని ఎందుకు అని చెప్పంటండా
జయంతి లేదా
లేదు ఊరికెళ్ళింది నావి ఉన్నాయే అది వచ్చిందిలేగాని అయినా మిషన్ కుట్టుకుంటా ఉంటది రాదు బయటికి
అక్క ఆ జయంతిని తోడు చేసుకొని గొల్ల కాటికి వెళ్ళ
అదిగాని తీసుకెళ్తా జయంతి పెట్రోల్ బంక్ అనుక్కుంటాది దాన్ని తక్కువది అన్నది
సిటీ బస్సుకెళ్తారే
అంత సీన్ లేదులే అది మనకు ఉపయోగపడుతుందంటే ఆ పని చేయదు నీకు అర్థం కాదు దాన్ని సంగతి దానిలో ఒక సైకో ఉంది
ఉష్ దానికి ఉపయోగం లేకుండా ఏ పని చేయదు
ఏ పని చేయదది సర్లే ఉంటా
ఆ సరే సరే బాయ్ అమ్మ ఉ